గుడ్ ఈవెనింగ్
గుడ్ ఈవెనింగ్ అండి బాగున్నారా
ఆ బాగున్న మీరెలా ఉన్నారు
బాగున్నాను.
ఆ లేదండి. అలవట్లేదు మీకు
నాయిస్ లో ఉంటాను
ఆ త్యాగిన్నారా మీరు టీర్ మా ఆఫీస్ లో
ఇప్పుడు మా ఆఫీస్ లో ఈవినింగ్ లేదు లేడీస్ మాకుండే కదా అవే ఉండేవి. ఇంకా వుం పెట్లేదూ
ఆ
పెట్టారంటే ఉంటాది మాక్కూడా. ఆ
ఆ బాగా జరుపుకున్నామండి. మీరు ఎలా జరుపుకున్నారు.
మేము కూడా బాగానే జరుపుకున్నాం. ఏడన్నా బయట ఎళ్ళారా.
బయటెక్కడికి ఎళ్లలేదండి. ఇంట్లోనే చేసుకున్నాము.
ఇవాళ రంజాన్ గదా మీక్ ఎవరన్నా ముస్లీం ఫ్రెండ్స్ ఉన్నారా.
నాకు ముస్లిం ఫ్రెండ్స్ ఎవ్వరు లేరండి. ఒక్కరు ఉన్నారూ వాళ్ళు కూడా హిందూస్ మ్యారేజ్ చేస్ కొనేసీ వాళ్ళు కన్వర్ట్ అయిపోయినారు హిందూస్ లాగా. ఒకే అమ్మాయి ఉండిందీ. ఆ అమ్మాయ్ లవ్ మ్యారేజ్. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకొనీ
ఆ
ఉన్నా ఒక్క ముస్ కూడా హిందూ అయిపోయిందీ. పార్టీ అడిగితే నేను హిందువూ అనడత అంటుంద్ పేరెంట్స్ వేరే ఊరు. లోర్ అహోక్ గుడ్ ఔ తిరుపతిలో కాబట్టి మా సైడ్ వానలు పడుతున్నాయి. మీ సైడ్ ఎలా ఉంది క్లైమేటూ.
వాన్లయితే ఏం పడలేదూ. మధ్యాహ్నం దాకా ఎండుండిందీ కొంచ్ ఇప్పుడు తగ్గినట్టుంది ఎండలేదు. మామూలుగా ఐదున్నర ఆరు దాటి ఎండ ఉంటాదీ.
ఉగాది స్పెషల్. ఉగాది అయ్యాక పిండి వంటల్ చేస్తున్నాము. కజ్జికాయలు. మీక్ కజ్జికాయలు చేయడం వచ్చా. ఆ పండగయినాక
హ్మ్ నాకు రాదండి మా అమ్మ ఉన్నప్ ఇప్పుడు అమ్మ చేసి పెడుతుంది ఇప్పట్లా కజికయలా చేస్తున్నా అప్పుడెప్పుడో చేస్తున్నా మర్చిపోయాడు నేను చాన్ రోజులయింది అప్పట్లంటే అమ్ము చేసిస్తుంది అది పా కు మత్తల్ద ఆ హలో
మీ అమ్మగారు చేసేటప్పుడు బిరికా చేస్తారా
అర్థం కాల
హలో మీ అమ్మగారు వ పిండి వంటలు చేసేటప్పుడు మీరు హెల్ప్ చేస్త
ఆ చేస్తాను చేస్తాను
మీ అమ్మగ చె చేసే వంటల్లో మీకు ఏది బాగా నచ్చుతుంది
అ నీ నచ్చతాది కాపి అమ్మ కారం ఎక్కువ వేసేస్తది, స్పెషల్ స్పెషల్ అంటే పాయాసం ఆ పాయసం అంటే ఇష్టం
మీరు అలా ఏం చేస్తారు స్పెషల్ డిషెస్
ఎవరు నేనా ఆ నేను బిర్యానీ అనుకుంటుండా ఇంకా మేం చేసి నేనే చెప్పుకుంటే బాగుంటదు కదా
అంటే ఇంట్లో ఎక్కువగా ఇచ్చ పడి తినేది ఏది ఎక్కువ చేసేది ఎక్కువగా ఇంట్లో తినేది
ఏం లేదు బిర్యానీ ఇష్టపడతారు అందరూ అట్టని అది ఏ చెయమ ఇష్టపడేది అదే మాములుగా అయితే మనకి ఏ కోరగాయల్ దొరి ఇ అది చేసుకోనీ తిన టా ఉంటాము ఇదే చెయ్యాలి అని ఎం ఉండదు
టారా మీరు బాగా
నాన్ వెజు వీక్లీ వన్స్ అంతే
మ్మ్
సండే వరకు తెచ్చుకుంటాం లేదంటే ఏదైనా పండగలు వచ్చినప్పుడు తెచ్చుకుంటాం అంటే అంత పెద్దగా ఇష్టపడరు పిల్లకి కూడా పెద్దగా ఇష్టపడారు
మ్మ్ మీల్ మీ పెల్ మీ పిల్లలు బర్త్డేకి సెలబ్రేట్ ఎలా చేస్తారు మీరు సెలబ్రేషన్స్
ఏంటి అండి
మీ పిల్లొల్లు బర్త్డేస్ అలా వస్తాయి కదా అప్పుడు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు
నేను ఇంట్లో ఉన్నప్పుడు వేరెలా ఉన్నింది గుడికితాము గుడికి వెళ్తాం వాళ్ళకి కావాల్సింది చేసి పెడతా తాను నైట్ కేక్ తెచ్చకొనీ సెలబ్రేషన్ చేసుకుంటామ డు నేను జాబ్ పిలలు పోయినారు కాబట్టి ఇంకా వాళ్ళ ఎంజాయ్ చెస్ ఉంద వాళ్ళంట తారు గుడికి
మ్మ్మ్ మ్మ్
పెడతా
మీ ఓల్డ్ డేస్ నీ మిస్ అవుతున్నారా
చాలా
మీరు మీ పిల్లలతో సమయం చాల తక్ కు గోగా బాధ పడుతున
మీ వాయిస్ బ్రేక్ అవుతాంది
మీ పిల్లలతో సమయం గ చాలా తక్కువగా గడుపుతున్నారని ఏమన్నా బాధపడుతున్నారా హలో
అవును చాలా విశాలు
మ్మ్ ఇంకేంటండి ఏం చేసుకున్నారు ఈరోజు మీరు వంట ఆ వినిపిస్తాంది వినిపిస్తాంది మీరు ఇంకేం చేస్తున్నారు మ్మ్
హలో
హలో వినిపి ఆ వినిపిస్తాంది ఎప్పుడు
అదే ఇన్సేపు ని వాయిసు బ్రేకు అవుతు తా నేను సరిగ్గా రావడం
ఉ ఇప్పుడు వినిపిస్తాన్నా
ఆ ఆ వినిపిస్తుంది చెప్పండి ఇందాకేదో అడిగారు
ఉ ఇంకేం చేస్తున్నారు మీరు అని అడిగా
కుడా
ఉమ్ ఇప్పుడు ఇంకా ఎంత సేపు వరకు ఆఫీస్ టైమా ఈవినింగ్
అంటే ఇవాళ లీవు కదా కొంతమంది వచ్చారు. కొంతమంది రాలేదు. ఇవాళ కొంచం తొందరగానే బయలుదేరారు అనుకుం వర్షం పడేలా ఉంది అని చెప్పేసి వెళ్ళిపోలేదు లేదు లేదు మార్చి నెల కదా బ్యాంక్ లో వర్క్ చేస్తా నేను మార్చ్ లో మావ ఆల్మోస్ట్ మా ఉగాది కూడా ఇల్ హల్ ఇవ్వరు అది ఈ మధ్యాహ్ దాక పర్మిషన్ అన్నట్టు ఇచ్చారు మళ్ళీ పిలవలేదు
ఉ
ఇంకా ఈ రోజు ఇవ్వరు అసలు సండేస్ కూడా వర్కింగ్ డే అంటున్నారు రేపు ఉందా లేదా తెల్ల ఇంకా
హు
ఎలా వ
ఓకే ఓకే
ఆ
పిండి వంటకాలు మీకు నిప్పట్లు అవి చేసేదొచ్చా
నాకు రాద్ యం మా అమ్మకు కూడా రాదు పక్కింటి ఆంటీ వాళ్ళు వచ్చి పాకం ఎత్తిచ్చేసి పిండి కలిపించేసి వెళ్తారు వాళ్ళు
మీరు ఎప్పుడన్నా దొంగలించారా
ట్రై చేశాం కానీ అది బారాలా గట్టిగా అట్ట విడిపోతాన్ అలా వచ్చింది ఆ అప్పుడు అవ అప్పేస అంటే కంటిన్యూ చేస్తుంటే కొత్త వంటకం అంటే కీరు. చేస్తున్నా. ఇంతవరకు ఎప్పుడు చేయలేదు ఒ. రెండు సార్లు చేశాను.
ఉమ్.
ఉమ్ ఆడ పిల్లలు బాగా నచ్చింది.
కొత్త కొత్త డిషెస్ ట్రై చేస్తారా. ఉమ్.
మామూలు వా ఇంట్లో పనులు చేసుకునేదానికి సరిపోతది ఇప్పుడు ఉండే ఇంట్లో. మా పిల్లలు అడుగుతుంటారు, సెల్ లో చూస్తూనే ఉంటారె ఒ. ఒకసారియన్న చేస్తే కదా అని అడుగుతూనే ఉంటాది మా పాప అయితే. ఆ టై ఉండదు. వాళ ఇద్దర్. ప్లాన్ చేస్తారు మా పాప మా బాబు ఎద్దురు ప్లాన్ చేస్తారు. కానీ చేయరు. మన్న ఏదో. చేసినన్నారు అది సరిగా రాలేదని వాళ్ళ వల్లే డిస్కషన్ లో ఉన్నారు ఈసారి చేయాలీ తప్.
వాళ్ళ వంటలు చేసే దాంట్లో హెల్ప్. చేస్తారా.
ఆ జాస్త అదిమా జాస్త అ మా బాబు దోస పోస్తాడు. చపాతీ లే మంటే వేస్తా. అడు.
ఉమ్.
అంటే వాడి పనులు అ ఉంటాయి కాబట్టి. పెద్దగా ఇల్వాళ్ళవుడు వాడికి చేయాగ చెయ్యాలను. ఉంటే చేస్తాడు. ఇంకా పాపయ్. ఇంకా బాగా చేస్తాది ఇంకా నేను ఇట్లా వొచ్చి. చేస్తాను కాబట్టి అదే. ఇంట్లో అన్ని చేస్. ఇంకా అంటాది.
ఇ ఇంకాండి మీరు ఎలాగా బయటకేమి వెళ్లారా మీరు టూర్లకట్లా ఏమన్నా వేసుకొని
ఇంతకు ముందు పిల్లలు చిన్నప్పుడు వెళ్తున్నాము ఇప్పుడు టైం కుదరడం లేదు ఇలా వాళ్ళు చదువులో బిజీ అయిపోయారు నేనుడ వర్క్ లో ఉండిపోయాను ఎప్పుడైనా లీవ్ టైమ్ లో ఎవరన్నా టూర్ అంటే ఒక రోజు అయితే వెళ్ళిు రాగలుగుతాం లేదంటే వెళ నైట్ ఏమి డిన్నర్ మీరు ప్లాన్ చేస్తున్నారు
నైట్ కి ఈరోజు సాటర్డే కాబట్టి నేను నాన్ వెజ్ తినము కాబట్టి వెజ్ ఏదన్నా చేస్త సరందిట్లా
ఆ
ఇప్పుడు కజ్జికాయలు ప్రిపేర్ చేస్తాన్న మా అత్త కూతురు ఊరిక వెళ్తుాందని మా అత్త ఇంట్లో చేస్తున్నారు
ఆ ఆ
ఇంకా నేను హెల్ప్ చేస్తున్నాను నాకు కజ్జికయలు చేయడం రాదు మా పిస్తా ఉంటే చూస్తాన్నాను. నేను ఒక్కరోజు ట్రై చేస్తాను. ఇంట్లో
తినేలా చేయండి.
సరే అండి చేస్తాము
ముందు మీ తరండి మళ్ళా అందరి మీద ప్రయోగాలు చేద్దరు హలో హలో